అండి ఆ బానే ఉన్నానండి
ఉ
ఏం చేస్తున్నార్ మేడం
ఆ ఇప్పుడే ఒ ఏం లేదండి కాలీనె ఉన్నా హుమ్ ఆ పనయిందండి
మ్
పిల్లలు ఏం చేస్తున్నారండి
పిల్లల ఆడుకుంటున్నారండి సండే కదండి ఇవాళ అల్లరి చేస్తున్నారుా బాగ ఉమ్ ఉ
భోజనం చేసార
టిఫిన్ చేసామండి ఇవాళ
ఏం టిఫిన్ అండి ఉప్మా బాబు ఎం చదువుతున్నారు బా
మా పెద్ద బాబు ఒచ్చి థర్డ్ క్లాస్ అండి చిన్నబాబు వచ్చేసి ఫస్ట్ క్లాస్ అండి వాళ్ళు బ ఇంగ్లీష్ మీడియం విద్యాలయం ఇంగ్లీష్ మ ఇంగ్లీష్ మంట
పిల్లలకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్
ఆ ఉందండి ఉంది తెలుగు మీద అవ దహనే మనం బా తెలుగు కూడా బాగానేవచ్చు మన మదర్ టంగ్ తెలుగు గదా అలు కూడా బాగా తెలుడు మాట్లాడతారు తెలుగులో ఎక్కువ రాయడు గానీ చెప్తా అర్థం అయితే
స్కూల్ కి ఎట్లా మేడం బాబుని మీరు తీసుకుని ఎళ్తారా లేకపోతే ఏదనా స్కూల్
వ్యాన్ స్కూల్ వ్యాన్ వస్తుంది స్కూల్ వ్యాన్ మార్నింగ్ వ వచ్చి పికప్ చేసుకుంటది వాళ్ళ ఈవినింగ్ డ్రాప్ చేసేస్తారు
ఆ హ
థర్టీకి వస్తుంది ఈవినింగ్ ఫైవ్ కల్లా రిటర్న్ అయితారు
ఎంత మేడం అ ఏర్లైకి బాబకిందకు
పెద్ద బాబుకు వచ్చి ఒక థర్టీ థౌజండ్ అండి ఇంక చిన్న బాబుకి వచ్చి ఒక ట్వంటీ థౌజండ్ ఎ బ్రీలియెంట్ స్టూ స్కూల్ అనమాట కేరళ వాళ్ళే మాకు ఇక్కడ చెప్తున్నారు అందుబాటులో ఉన్నారు బయారం
బాగుంటది మేడం స్కూల్స్ అవి బానే ఉంటాయి.
బాగుంటాయండి
చాలా బాగుంటాయి కేరళ స్కూల్స్ వాళ్ళు కమ్యూనికేషన్ గాని అంతా బాగుంటుంది ఎందుకంటే మరి కేరళ కూడా మన ఎంటైర్ కంట్రీలోస్ కేరళ కెటెడు స్టేట్ గా మేడం
ఆ ఎడ్యుకేటెడ్ అవుంనండి
మంచి కమ్యూనికేషన్స్ కూడా బాగుంటాయి అక్కడ
ఉ
అ పండగలకి ఏం చేస్తున్నారు మేడ మరి అమన్న పిండి వంటకాలు
ఆ చేస్తున్నాం సార్ పిండి వంటలు చేస్తున్నాం
హ
ఉగాది కేమో ఈ ఉగాది ఇప్పుడు మనకి తెలుగు వాళ్ళకి సంప్రదాయంగా మొదటి పడుగ మనకి ఊగాదే కదండి
అవునండి
ఉగాదిని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాంమండి ఆ రోజు మేము ఫస్ట్ ఫస్ట్ మన ఉగాది వినాయకునే పూజిస్తాం ఆ రోజు ఉగాది వినాయకుడు పోజించిన తర్వాత అందరు పిల్లలు బట్టలు ధరించి అదే రోజు ఉగాది పచ్చడి చేయడము బచ్చాలు చేయడము ప్రత్యేకమైంది అలాగే బచ్చాలు పూర్ణాలు పొంగల్ లు
ఉమ్ ఉమ్ సంక్రాంతి కూడా బాగా జరుపుకుంటారా మేడం
ఆ జరుపుకుంటామండి సంక్రాంతి కూడా
ఏమేమి వండుతారు మేడం సంక్రాంతి పండుగకి
సంక్రాంతి ఎక్కువ పిండి వంటలు లు చేస్తాం సార్ పిండి వంట ఇగ భోగి మకర కనుమ గదా మనకి మూడు ఫెస్టివల్ గదా ఇగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫెస్టివల్ స్పెషల్ ఒక డీఫ్ ఫోర్ మనకి పండగ ముందే ఒక ఫైవ్ డేస్ ముందే మనం పిండి వంటలు చేయడం ప్రిపేర్ చేస్తూ ఉంటాం ఇకు మెయిన్ గా మనకి ఆ రోజు సకినాలు కారాపూసలు అరే పక్షలు మరిజలు లడ్డూలు ఇ ఎక్కువ చేస్తూ ఉంటాం కట్టే కారలు
ఉ పండగకే ఏమన్నా కోళ్లు గాని అట్లా అట్లాంటివి వస్త
ఆ కోసాం కోస్తామండి
ఎక్కువ పడుగ ఏ ఏ ఫేమస్ అంటే నాన్ వెజ్ లో ఇది చేస్తుంటారు బాగా
అ ఏద ఈ దసరా హలీ అన్ని ఫస్ వాళ్ళకి అందర ఇక్కడ మన స్ట్రీట్ లో ఉన్న వాళ్ళందరు కలిసి ఒకొక్క బేక తెచ్చుకని మేక పగులు వేసుకొని ఆ అదే మనిషి ఒక పోగు చొప్పున ఒక పది ప పది పోగులు ఇస్తారు అంటే దానికి క మెగ కాస్ట్ వచ్చి ఒక పది వేలు పన్నెండు వేల అటువ ఉంటు మా
హ్మ్
క అందా వయిస్ట్ మస్
హ్మ్
అలా సెలబ్రేట్ చేసుకు
అవున హోలీకి ఏంటి మేడం హోలీకి మొన్న ఉంది కదా హోలీకి ఏమనా స్పెషల్ చేస్తున్నారా
మటన్ చేపలు తీసుకొచ్చాం ఇ పిట్టలకి మేము ఎక్కువ చికన్ బిర్యాణి అ ఎవ ఇష్టపడదు పెద్దవాళ్ళుయితే ఇ చేపలు మాటన్ తింటారు
మీకు ఏమన్నా సాంప్రదాయంగా మీ ఆచారానికి సంబంధించి పండడుగలు అట్ల ఏమన్నా ఉన్నాయా మేడం
ఇక మా సంప్రదాయం ప్రకారం అయితే మాకు ఎక్కువ ఫెస్టివల్ ఇక దసరా సంక్రాంతి అవి ఎక్కువ చేసుకుంటాను సార్ అదే సంప్రదాయ కంటే కొంత మా దాంట్లో మా క్యాస్లలో అయితే నోములు అనే ఒకటి ఫేమస్ ఉంటది ఒక మా నోములు నోము దీపావలీ నోములు ఆ మన కేతి మా సైడ్ అయితే లేదు కాని మా అత్తగారు వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ అయితే నోములు ఫేమస్
హ్మ్
నోముల పండుగ అనేది దసరాకి ఒక ముందు రోజే ఒక ఫైవ్ డేస్ ముందే ఇల్ళంతా శుభ్రంస్తారు కొని ఇంట్లో దేవుడు బోటులన్నీ కడిపి మొత్తం పన చేస్తుంటారున్నమాట అనే రకాల పిండి వంటలు చేస్తు
హ్మ్
ఉ అది ఉంటాయి కదా బడదకు గుమ్మడికాయ రాసే గుమ్మడికాయ వడియాలు అ వెజిటేరియన్ బట్ పెట్కుంటారు ఫస్ట్ రోజు నవరు రోజు సెకండ్ ఏ ఏం నాన్ వెజ్ పెట్టుంటారు ఉ
అంటే ఆ మొదటి రోజు ఇక దానికి సంబంధించిన ఫెస్టివల్ సంబంధించిన రోజు నార్మల్ భోజనాలు ఉంటాయి మేడం
ఆ ఆ కురగాయలు భోజనాలు ఉంటాయి మొదటి రోజు
హ్మ్
కండ మాత్రం ఇంగ న
ఇక పాప వచ్చిన పబ్లిక్ అందరికి నాన్ వెజ్ తో ఉంటది
అబ్బా వేసుకుంటారు టెస్ట్ బాగా ఫేమస్ అ
హ్మ్ ఈ సరవపిండి గురించి మన ఫేమస్ అండి మన తెలుగు రాష్ట్రాల్లో దాని గురించి మీ కావన ఉందా మరి
ఆ ఆ సర్ సర్వపిండి అన్నది రార్ గా చేస్తున్నా సార్ మా ఇంట్లో కూడా మేము ప్రిపేర్ చేసుకుంటునం వీక్లీ వన్ కానీ లేకతే మంత్లీ మంత్లీ వన్స్ కానీ అట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటాం మా అత్తగారు బాగా చేస్తారు తర్వాతన్నితోని దాని ఇంకొక పేరు ఏంటంటే తపాల చెక్క కూడా అంటారు మా కొ తూడం సరి అయితే తపాల చెక్క అంటారు సర తప్పలోజీత అయితే గిన్నప్ప అంటాం
గిన్నప్ప
చిన్న పపిల్లలంగా చిన్నప్ప నుంచి మగ్గిన్నప్ప అని అలవాటు
అవునా అంటే అందులోకి కాంబినేషన్ ఉంటుందండి లేకపోతే ఓట్
ఆ ఉంటిటి కాదండి దాంట్లో బియ్య పిండిలో మనం సుమారుగా ఉల్లి ఆకుంటుంది కదా నాకు ఉల్లిగడ్డలు పల్లీలు నువ్వులు మళ్ళా కూడ నాకు కొత్తి మీరా
హ్మ్మ్
అన్ని మిక్సీ చేసుకొని కారం ఉప్పు పచ్చి కా రం అయ్యాలి ఎక్వ ఫ్లేవర్ రావాలంటని పచ్చిికారం అయ్యాలి కొంచెం లైట్ గా పసుపూ వేసి కొంచెం ముద్దలాగా కలుపుకొని ఒక గిన్నెకి మనం ఆయిల్ పూసుకోవాలి ఆయిలు పోసుకొని కొంచెం ఇది తిండి అనే దానికి అర్ద్దాల అన్నమాట వియ మొత్తం అ అద్దిన తర్వాత దానికి అక్కడక్కడ బొక్కలు పెట్టేసి హోల్స్ పెట్టి దా హోల్స్ లోనే మనం ఆయిలు పోయాలి
ఆయిదు పోయాలి ఓకే
పోపు వేసి మనం కొంచం ఫ్రై చేసుకోవాలి దన్ని
అది ఎంతసేపు టైమ్ టేకింగ్ తీసుకు
మాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోంది టెన్ినిట్స్ అయితే సరిపోతుంది
టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఓకే
అ
ఫ్రై చేయాలనా లేకపోతే
స్లో మీడియ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అలానే బాయిల్ అవుతుది అనమాట
మరి అందులోకి ఏమన్నా కాంబినేషన్ ఉంటందండి ఏమన్నా చెట్ న్స్ కానీ
నో కాంబినేషన్ సార్ ఓన్లీ అలా తినేసినా కుడా టేస్ట్ బాగుంటది అన్నమాట
ఆ ఓకే మీ ఇంట్లోనే తయారు చేస్తుంటారా అండి
ఆ ఇంట్లోనే చేసుకుంటాం సార్ పండగలనే కాదు స్పెషల్ గా మామూలు నార్మల్గానే చేస్త ట మామలుగానే చేసు
ఇ మరి ఇక ఇప్పుడు వచ్చే పండుగలు అన్నింటిక ఏమనా గారెలు అట్లాంటివి ఏమనా చేస్త
ఆ చే ఆ చేస్తాం బొబ్బరి గారలు చేస్తాం సార్ ఎక్కువ బొబ్బరి గార తిండి
ఇవ్వండి మరి పెసరగారులు దానికి సంబంధించినివి అందులో ఏమం చేస్తాను ా ఎప్పుడన్నా మరి మొగజొన్న గారిని ట్రై చేసారా అండి
ఆ చేశాం సార్ మొక్కజొన్న గారు కూడా అది చేసాను
ఎట్లా చేస్తారండి
మొగక్కజొనాలు ఉంటాయి కదా సార్ మనకి ఇప్పుడు కొంచెం ముదురును ఉన్నా కూడా వాటి కొంచెం మిక్సీ పట్కోవాలి సార్ మిక్సీ పట్టుకొని అందులో కొంచెం కారం ఉప్పు అవి కలుపువాలి పచ్చి కారం కలుపువాలి టే కొంచెం టేస్ట్ బాగుంటుంది పచ్చికారం ఎ ల్లిపాయలు జీలకర్ర కర్రపాకు వేసుకొని చిన్న గారం ముద్ద లాగ వేసుకోవాలి
అవి కూడా డీ ఫ్రై కొంత మంది
ఆ కొంతమంది బెల్లంతో చేస్తారు కొంచెం కారం కావాలంటే కారమ్మ స్వీట్ కామంటే స్వీట్ ఎక్కువ స్టోర్ ఉండవు సార్ జస్ట్ ఒక టూ డేస్ వరకే ఉంటాయి కూడా
ఎట్లా కారంతో చేసినవ బెల్లంతో చేసినా
ఆ రెండు ఉంటాయి రెండు టూ డేస్ ఉంటాయి
తన అండి ఆ
ఎక్కువ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటాయా కానీ మన ఫ్రిడ్జ్ లో పెట్టుకుఉన్న
అవును అవును గట్టి పడుతుంటే ఏ కొద్దిగా అయితు ఉంటది
మ్ ఓ ఓ
అండే
ఆ అలానే ఉంటది అసల్
ఉ మరి దీంట్లోకి చట్నీ గారెల్లోకి కాంబినేషన్ ఏమైన ఉంటద అండి మీకెళ్ళి సపరేట్ గా ఏమ అన్నా లేకపోతే నార్మల్గా తినేసేయటమేనా
నార్మల్ అంటే కొంతమంది చిన్న పిల్లలు కాబట్టి కొంచెం పల్లీ చట్నీ చేస్తాం అప్పటి ఇగ అప్పుడు స్పెషల్గా పల్లి చట్నీ చేస్తా లేకపోతే పెద్దవాళ్ళ అయితే డైరెక్ట్ గా కారం మకు ఉంటుంది కదా పెద్దవాళ్ళు మా మామగారు మా అత్తగారే నూ
మ్
కారంలో ఉప్పు ఏసుకొని గరేట్ తినేస్తారు
అవును అంటే వాళ్ళ వాళ్ళ టేస్ట్
టేస్ట్ బట్టి ఎవరి ఆ ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఉంటారు ఇగ
ఉహు అందరికి మీరే చేస్తార్ గ అండి
ఆ ఇంట్లో నేనే చేస్తా సార్ నేనే ప్రిపేర్ చేస్తా తబాలా చక్ అ సర్వటి నేను అన్నాను కదా మన అదేమో అత్తగారు చేస్తారు ఎక్కువ ఒక్కొక్ సారి నేన్ చేస్తా. అ అ ఓకే సార్ థ్యాంక్ యూ